గుడ్ ఆఫ్టర్నూన్
హలో గుడ్ ఆఫ్ టర్ నూన్ అమ్మా బాగున్నావా నేను కూడా బాగానే ఉన్నా
అ నువ్వు ఇంకా చెప్పండి ఈ రోజు ఎలా గడిచింది
ఈ రోజు ఇంకా గడవ లేదమ్మా ఇంకా ఒక ఒంటి గంటే అవుతుంది వన్ ఒక రాకు ఇప్పుడైతే పర్వాలేదు వ పొద్దున లేచినప్పటి నుండి రొటీన్ పనులన్నీ స్టార్ట్ అయ్యాయి కా అవి ఎంటి పను అంట్లు బట్టలు గుడు నాష్ట నైయి ఇప్పుడే లంచ్ ప్రిపేర్ చేసాను ఇంకా లంచ్ చెయాలి మేము పోలేదు ఇంకా ఉమ్ ఉమ్ మీదమ్మ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా బ్రేక్ ఫాస్ట్ అయిందా
అవును అయింది ఇప్పుడు పాకిస్తాన్ ఈ డ్రెస్సెస్ చాల ట్రెండింగ్ లో ఉన్నాయి కదా
అవునండి ఇప్పుడు బాగ నడుస్తున్నాయి పాకిస్తానీ అని ఇంక ఆ పరెండా
అవును ఎస్పెషియల్లీ ఎలిగెంట్ డిజైన్ వల్ల చాలా మంది ఇష్టపండుతారు
అవున
లాంగ్ కుర్తా మ్యాచింగ్ దుపట్టా చాల క్లాసుగ ఉంటాయి
అవునండి ఇప్పుడు బాగా అదే ఇష్టపడుతున్నారు అందరు
అవును నాకు కూడా సింపుల్ ఎంబ్రాయిడరీ ఉన్న డ్రెస్సెస్ ఎక్కువ నచ్చుతాయి
అవునండి ఎందుకంటే ఇప్పుడు చాలా పై ముందు లాగా వర్క్ ఎక్ కు యూజ్
అవునవును ఫెస్టివల్స్ కి కూడ పర్ఫెక్ట్ అనిపిస్తాయి కదా
అవునండి ఎంత సింపుల్ గా ఉంటే అంతే సింపుల్ మేకప్ వేసుకుంటేది చాలా బాగా ఇకా బాడీకి తగ్గట్టు ఫిటింగ్ లో మంచిగ ఉంటాయన్ట
అవును డైలీ వేర్ కి కూడా కొన్ని డిజైన్స్ కంఫర్టబుల్గా ఉంటాయి స్టైల్ కంఫర్ట్ రెండు ఉంటాయి అందుకే ట్రెండ్ ఇంకా పెరిగుతుంది ఇప్పుడు ఫ్యాషన్లో ఎక్కువ ట్రెండ్ ఏంటి అనుకుంటున్నావు
పర్ష బా ఏంటి మళ్ళ ఒకసారి చెప్పండి
ట్రెండ్ ట్రెండ్ ఏంటి అనుకుంటున్నారు
నువ్ ఏది ట్రెండ్ అనుకుంటున్నావని అడుగుతున్నావా ఇప్పుడ ఫ్యాషన్లో అంటె ఆ
హెయిస్టెల్ కలర్లో కాదు
అవును నాకైతే పేస్టల్ కలర్ బాగా ఇష్టం అండి ఇప్పుడు ట్రెండ్ లో పేస్టెల్ కలర్స్ కూడా ఇంకా డార్క్ కలర్స్ ఎక్కువ నడుస్తున్నాయి క కింలో ఉన్నాయి ఇంక ఇప్పుడు
ఉమ్
ఉ
అవు
ఇంక ఇప్పుడు అండి ఏంటి అంటే వింటర్ వస్తుంది కదా వింటర్ రాబోతుంది ఇప్పుడు రైనింగ్ స్ సీజన్ అయిన్ తర్వాత ఇంకా ఇప్పుడు వెల్లువడి చాలా టెండ్ లో వస్తుంది ప్రతి ఇయర్ వస్తుంది ప్రతి ఇయర్ లో ఇంక వెళ్ళట్ ట్టనేసి అందులో వెరీ మత డిిజైన్స్ పాకిస్త డిజైన్స్ అనేసి ఆ అవి చాలా ట్రెండ్ లో ఉంటాయి
అవును ఇంక స్ట్రేట్ ప్యాంట్స్ వైట్ ప్లాజో కూడా ట్రెండ్ లో ఉన్నాయి ఫోలర్ పలా ఫలోరల్ ట్రెండ్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి మెనిిమల్ ఎంబ్రాడ్రిీ లుక్స్ చాలా ఎలె ఉంటుంది హెవీ వర్క్ సనా సింపుల్ స్టైల్స్ ఇప్పుడు ఎక్కువ ఇష్టపడతారు ఇత్తార్
అవునండి చాలా మంది అలాగే ఇష్టపడతారు
అ ఫ్యాషన్ ట్రెండ్స్ ప్రతి ఇయర్ మరు తునే మరుతుూనే
ఉంటుంది ఆ హు ప్రతి ఇయర్ది మారుతూనే ఉంటాయి కదా
అవును కానీ కంఫర్ట్ మాత్రం ఎప్పుడు ట్రెండ్ లోనే ఉంటుంది
అవునండి
ఆ ఫ్యాషన్ అంటే ట్రెండ్ ఫాలో చేయడమా చేయడమేనా
అవును ఏంటండీ
మన పర్సనాలిటీని సూట్ అయ్యే స్టైల్ సెలెక్ట్ చేయడం ఫ్యాషన్ నా
అంతే దా అవును
అదికరగతే అందరు ఎస్ ట్
అవునండి అలాగే ఎందుకంటే మన బాడీకి తగ్గట్టుగా బపి బాపు పది కద మనకు ఫ అన్కంఫర్ట అన్కంఫర్టబుల్ గా ఉంది మనం ఏది వేసుకున్నా కానీ అది ఫ్యాషన్ గా ఉండదు
అవును అదేనా కాన్ఫిడెన్స్ ఉంటే సింపుల్ డ్రెస్ కూడా స్టై స్టైలిష్ గా కనిపిస్తుంది
అవును
కలర్స్ సెలెక్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఒకేషన్ని బట్టి డ్రెస్ షూస్ చేయాలి క్యాజువల్ వేర్ పార్టీవేర్ రెండు డిఫరెంట్ కదా
అవునండి
ఉ సిచువేషన్ బట్టి ఫ్యాషన్ మరితుంది
అవును
ఉ
కరెక్ట్
ఫ్యాషన్ మోడల్స్ వర్క్ ఈజీ అనుకుంటుందా
లేదమ్మా ఫ్యాషన్ మోడల్ చాలా ఈ అంటే చూడడానికి ఈజీ అనుకుంటారు కానీ అదేదో ఫ్యాషన్ డిజైనర్ చేసిన వాళ్ళకే అర్థమవుతది అది ఎంత క్రిటికలో దాన్ని సెలెక్ట్ చేసుకోవడము దాన్ని డిజైన్ చేయడము అది ట్రెండులోకి తీసుకురావడము చాలా క్రిటికల్ గానే ఉంటుంది అది
అవును చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కదా
అవునండి
ఉ హు ఫోటో షూట్ విహసాలు ట్రావెలింగ్ అన్నీ ఉంటాయి టైమ్ మేనేజ్మెంట్ కాదు ఇక్కడా
ఆవును
డిజైనర్ డ్రెస్సెస్ ని మోడల్ ప్రజెంట్ చేస్తారు
అదే కదా మోడల్ ప్రజెంట్ చేసిన తర్వాతే షో అవుతుంది మళ్ళీ అది షో అయితేనే మళ్ళీ అది ట్రెండ్ లోకి వస్తే వచ్చే వరకు టైం పడుతుంది
అవును
ఉ
వాళ్ళకి కాన్ఫిడెన్స్ అండ్ డిసిప్లిన్ చాలా అవసరమా క్యమెరా ముందు నే చురల్ గా ల్గావున్ ఉండడమ్ ఈజీ కాదు అదే
అవును కదా
ప్రాక్టీస్ వల్ల మాత్రమే అది పాసిబల్
ఆ
ఉ
అవునాబ్బా
ఫ్యాషన్ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది కదా
అవును ఇంకేంటి ఇప్పుడు శాలరీస్ అవిఇవి సంపాదనలు అన్ని పెరిగాయి ఇంకా ఫ్యాషన్ లో ఉన్నారు ముందు అలా లేకుండే కదా ఇప్పుడు మస్త్ ఎవరంటే వాళ్ళు వాళ్ళకి మంట సంపాదించు కునేంత చదువు అన్ని ఉన్నాయి ఇంకా సంపాదన ఉంది ఖర్చు కూడా అలాగే పెడుతున్నారు అయితే ముందు ఈ మార్కెటింగ్ ఇదంతా లేకు ఉండే కదమ్మా ఫ్యాషన్ అనేది ఏది లేకుండే తెల్వదు పెద్దవాళ్ళు ఏంది చెప్ తే అదే విని వేసుకున్నారు ఇప్పుడు మొత్తం గూగుల్ వచ్చి ఇంటర్నెట్ వచ్చి అందరికి అన్నీ తెలుసు ఏది ఎలా చేయాలి అన్నట్టుగా ఇప్పుడు ఏది తెలియనట్టుగా ఎవరు లేరు చిన్న పిల్లలకు కూడా అన్నీ తెలిసు లేకపోతే గూగుల్ లో ఇంటర్నెట్ ద్వారా అన్ని ప్రయత్నిస్తున్నారు తెలుసుకోవడానికి అలా
మ్ నాకు అనిపించింది ఏంటి అంటే డ్రెస్ ఎంత బాగున్నా ఎసెసరీస్ లేక పోతే లుక్ కంప్లీట్ అయ్యానట్టు అనిపించినాడు
కరెక్ట్ ఈ పాయింట్ కరెక్ట్ గా చెప్పారు మీరు ఎంత నా ఏ డ్రెస్ వేసుకున్నానండి ఎస్ఎస్ సిరీస్ కి దానికి తగ్గట్టుగా మ్యాచ్ కాకపోతే ఆ లుక్కే వేస్ట్ ఇంకా కంప్లీట్ గానట్టె అది అవునండి
కానీ ఎక్కువ ఎసెసరీస్ వయసు లో వేసుకుంటే లుక్స్ ఓవర్ గా అనిపించచ్చు
అవును
సింపల్ ఇయరి రంగ్ వాచ్ హ్యాండ్ బ్యాగ్ ఇలాంటివి అవుట్ ఫిట్ ని స్టైలిష్ గా చేస్తాయి
అవునా
ఉ ఒకేషన్ బట్టి ఎసెసరీస్ సెలెక్ట్ చేయడం ఇంపార్టెంట్ మేకప్ గురించి నువ్వు ఏమని కుంటున్నావు.
మేకప్ కూడా కంపల్సరీ అండి. ఒక డ్రెస్ ని మనము ఆ షో చేసి ఇట్లా మోడల్ ద్వారా ఇస్తున్నామంటే దానికి ఎస్ఎస్సిరీస్ ఎలాగో ఇంకా మేకప్ కూడా దానికి సూటబుల్గా సింపుల్గా ఏ డ్రెస్ ని బట్టి ఆ మే మేకప్ వేసుకుంటేనే దాని లుక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి.
అవునా
అ
లైట్ మేకప్ నా చురల్గా ఉంటుంది హెవీ మేకప్ ప్రతి ఒకేషన్ కి సూట్ అవ్వదు.
అవునమ్మా.
ఫ్యాషన్ డిజైనర్స్ మేకప్ గురించి కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండాలా?
ఏంటి?
ఫ్యాషన్ డిజైనర్ మేకప్ గురించి కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండాలా?
తప్పకుండామ్మా అది కంపల్సరీ ఫ్యాషన్ డిజైనర్ కి బేసిక్ నాలెడ్జ్ మేకప్ గురించి ఉండాలి. అన్ని డ్రెస్సింగ్ గురించనే కాదు మేకప్ తో సహా ఎస్ససిరీస్ అవి ఉంటేనే వాళ్ళకి కంప్లీట్ అవుతుంది అన్నట్టు.
ఆ డెఫినెట్లీ ఔట్ఫిట్కి తగ్గట్టు మేకప్ సజెస్ట్ చేయగలగాలి.
అవును అవునమ్మా ఓకేనమ్మా చాలా బాగా మాట్లాడారు మీరు. ఆ మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్యూ.
బాయ్ అండి.